వినవర్
ఆ వినబడుతుంది మేడం గాలి సౌండ్ వస్తుంది వర్షం పడుతుందా
వర్షం పడుతుందండి
మాకు ఇక్కడ ఎండగొడుతుంది కదా అంటే మాకు వేడి కూడాన్న మీకు వర్షం పడుతుందా మ
అంటే ఆ ఈ సైడు మేమున్న సైడు వర్షం వస్తుందండి
అవునా మేడం మాకేమో ఈ వర్ష ఎకాలం తెలియవట్లేదు ఎండాకాలం తెలుస్తలేదు కుడతనేమో ఎండా గట్టిగా కొడతంది వర్షం పడుతనేమో మునిగిపోతానే ఏది అనేది కంట్రోలింగ్ అనేది కనపడుత దు మేడం
అవును ఇప్పుడు ఇ వర్షకాలమా ఎండాకాలమా అన్నది కూడా మాకు కూడా అదే ఉంది ఏమంటారు వాడగల వానక గట్టిగా రాళ్ళు పడుతున్నాయి
మార్నింగ్ ఏమో మంచు కురిస్తుంది మేడం మధ్యాహ్న ఏమే ఎండ దంచి కొడుతుంది సాయంత్రం వసరికి ఏమో మబ్బు మబ్బు ఉంటుంది మూడు మిక్స్ అయి ఉంటాన్ని మేడం
అవునండి సేమ్ అగానే మాకు కాని వర్షం అయితే ఇప్పుడు బాగానే పడుతుందండి ఇక్కడ మేమున్న దగ్గర
కింద కొంచెం కూల్ వాటర్ తగిన కాఫ ఆ కాఫ అసలు తగ్గట్లేదు మేడం ఈ మధ్యకాలంలో ఇంత ముందే అట్లా లేకుండా మేడం ఇప్పుడు మరి వాతావరణం చేంజ్ చేసే మాత్రం వచ్చిన ఎండ కాలం తెలుస్తలేదు చలి కాలం తెలుస్తాలేదు
అవునండి సేమ్ అండి నా కూడా కోల్డ్ అయితనే ఉన్నది వాటర్కి ఏమో ఏంటో ఏమో తెలియట్లే కానీ మా ఇంట్లో కూడా కోల్డ్ కాఫీ ఎప్పటికి ఎవరికి ఏదో ఒకటిసి సిక్ అయితేనే ఉన్నారు
అవును మేడమ్ ఈ వాతావరణం కూడా ఏమంటారు పొల్యూషన్ ఎయిర్ వల్ల ఆ మనకి అక్కడ నుండి కొంచెం ఫుల్యూటెడ్ ఎయిర్ వల్లనే ఇదంతా జరుగుతుంది మేడం లేకపోతే వింటా ఇంతముంది ఎండాకాలం అంటే కొంచెం మరీ ఇంత హీట్ ఉండకపోది మేడం వర్షకాలంలో వర్షాలు పడేది ఎండాకాలం అంటే ఎండనే ఉండేది కానీ ఎండాకాలంలో అవును మేడం ఎండాకాలంలో వానలేదు
వర్షాకాలం
మళ్ళీ చాలకాలంలో కూడా వర్షాలు పడ్డాయి మేడం ఈసారి
అవును చలికాలంలో చలికాలంలో కూడా వర్షం వస్తుందండి సీజన్ అంటే అంత ముందు వేరేలా ఉంట లేది కానీ ఇప్పుడు సీజన్ లో స సీజన్ ఉన్నది జరగట్లేదండి
అవును మేడం మీరు వర్షాకాలం వస్తే ఏం చేసుకుంటారు మేడం ఎలా ఉంటది ఎలా మీకు ఏ విధంగా అనిపి స్తాధి వర్షాకాలం అంటే
వర్షాకాలం వస్తే ఏముందండి ఇక రెన్ చూసుకుంటే ఏమన్నా వేడి వేడిగా హట్ అచ్చ చేసుకునే మన స్నాక్స్ బట్టి ఆ వర్షాన్ని చూసుకుంటూ తినాలి అనిపిస్తుందండి బ చిల ఏమైనా ఇంకేమైనా లైక్ అలాంటివి ఉంటాయి కదా స్నా క్స్ వేడివేడిగా తినాలనిపిస్తధండి వర్షానికి అయితే
మగుగుడు అంత మేడంవే మా మగుూడు వేడివేడిగ బజ్ీ ఈ లుంగు డా అలా లాంటి తినాలనిపిస్తది మేడం ఏదైనా హీట్ వేడి వస్తువే తినాలనిపిస్తది ఫ్రెష్గా అప్పడి కప్పుడే బయటికి వెళ్లాలనిపిచదు లైక్ స్నాక్స్ బజ్జీలు పాప్కార్న్ వేడిశనలు
అవునవును
బజ్జీలు ఇట్లాంటివి చేస్తూ ఉంటానండి
అవును ఎదైనా సరేగాని కొంచెం హాట్ గుంటే తినబుద్దు అవుతుది వేడి వేడి చల్లగా ఉన్నందుకు నాకు కూడా అలాగేనే ఉంటదండి
ఆ వర్షానికి చెట్లను పెట్టడం బాగుంటది కదా మేడం తొందరగా ఏనుకుంటే కదా అని చెట్లు కూడా పెడతాం మేడం
అవును వర్షప అవునండి నేమ్ కూడా సేమ్ యాస్ టీజ్ ఏమన్నా ఫ్లవర్స్ చెట్టు గాని ఫ్రూట్స్ చెట్టు గాని ఖాళీ టైమ్ లో ఇంకా ఉంటాలి కదా తర్వాత పిల్లలు స్కూల్ వెళ్ళాక ఫ్రీ టైమ్ లో వచ్చేసి అబ్బయి పెడతాను చెట్లు పెడతామండి వర్షకళంలో ఆల్మోస్ట్ ఎక్కువ సీడ్స్ పెడతామండి సీడ్స్ హాలో
అవును మేడం ఇంగ సీడ్స్ పెట్టినాక ఇంట్లో టీవి పెట్టి పెట్టుకున్నామా వేడి వేడి వస్తులు తినకుంటూ ఎదన ఒక మూ ప్రోగ్రామ్స్ లాంటి చూస్తూ ఉంటా మేడం నాకు చాలా ఇష్టం అట్లా
అవునండి కూడా మూగ ఏదన్నా చూసుకుంటూ అలాగ స్నాక్స్ తింటామండి
ఉం ఇంగ ఎండాకాలం వచ్చేసింది అనుకో బయిట కూర్చోని
ఈ చల్ల చల్ల గ ఐస్ క్రీమ్ తినాలపిస్తు
అవును మేడం కూల్ వాటర్ చల్ల చల్లని మజ్జిగా కూల్ డ్రింక్స్ ఇంగ బయట మంచం వేసుకున్నామా కాసేపు ముచ్చట్లు జేసి పడుకునే సరికి లేట్ అయితది మళ్ళీ పొద్దున్నే లేవబుద్దు కాదు పొద్దు పొద్దున్నే చల్లగా ఉంటది కాబట్టి
అవునండి ఈవినింగ్ టైమ్ లో ఏం చేస్తామంటే సమ్మర్ లో ఇగ ఉంటరు కదా ఈ పక్కన ఆ పక్కన చుట్టుపక్కన వాళ్ళు వచ్చేసి గ్యాదర్ అయ్యి ఏదో ఒకటి మాట్లాడుకుంటాం క నే ఏదో ఒక టాపిక్ గురించి ఇగ ఇగ సమ్మర్ కదా వర్కులు కూడా ఏమ్ ఉండవ్ పనులు కూడా ఉండవ్ పిల్లలకి హాలిడేస్ ఉంటయి సో అలా అలా గడిచిపోతుంది సమ్మర్ అనేది సమ్మర్ ఈ తొందరగా అయిపోతుంది
అవును మేడం ఈ సారి సమ్మరు డేలీ తొందర తొందరగ గడిచపోయిన ఫీలింగ్ వస్తుంది మేడం ఇంకా సమ్మర్ అసలు సమ్మర్ స్టార్ట్ ఏ కాకముందే ఇప్పుడే హీట్ ట్ ఎక్కువ ఉన్నది మేడం ఇంకా అసలు సమ్యం స్టార్ట్ అయితే ఎలా ఉంటందో ఏమో ఈ ఉడకపోతకి తట్టుకోలేము మేడం రాను రాను ఈ రోజులలో కూలర్ ఎ సి లేదు ఉండలెం మేడం ఇంత మందు కూలర్ ఉంటే సరిపోయేది ఇప్పుడయితే ఎ సి కనిపిస్తాను మేడంమ్
అవునండి చల్లగా లేకుంటే అవును ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంఅంతే అండి
చల్లదనానికి ఇక కరెంట్ పోతానేమో మామిడి చెట్టు కొబ్బరి చెట్టు కిందనో చింతశెట్టి కిందన ఊసుంటావు మేడం వేపశెట్టుకి ఇట్లాగ
అవును చల్లగా ఉంటది కదా అవునండి ఇంట్లో వేడి ఉండడం కంటే బయట కూర్చొని చల్లగా ఉండడం బెట్టరు
ఆ అవును మేడం ఊక పదిసార్లు ఫేస్ కడుకొని కాలజేజలు కడుక్కడం ఉడకపోతా వచ్చినప్పుడు వాళ్ళ ఇదే పని మేడం
అవునండి సేమ్ అండి మేం కూడా అలాగేనండి ఇ వస్తా ఉంటది అన్నీ జరుగుతా ఉంటాయి
మీ పిల్లల్ని కంట్రోల్ చేయడమే కష్టం మేడం ఉడకపోతాకి వాళ్ళకి స్వెట్ వచ్చినప్పుడల్లా ర్యాషెస్ అవుతూ ఉంటాయి మేడం
అవును పిల్లల అంతేఅండి రా ఉంటాయి చిన్న ఏమంటారు చిన్న ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్ ంలో అయితే పిల్లలకైతే చిన్న ఇష్యూ అయినా కూడా ఏదో ఒకటియితేనే ఉంటది.
అవును మేడం చాలా ఇబ్బంది ఎదురవుతుంది
అవునండి
మళ్ళీ ఇక ఇవే ఇక సమ్మర్ అంటే ఇక మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ స్నానం చేపించి మార్నింగ్ రాగి జావు ఆఫ్టర్నూన్ మజ్జగ ఈవనింగ్ కూడా ఏదో లైట్ ఫుడ్ అయిల్ ఫుడ్ పోదు కదా మేడమ్ ఈ సమ్మర్ వస్తే ఏదైనా లైట్ గుడే పోతంది కదా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఆకలి కాదు ఫ్రూట్స్ అ ఫ్రూట్స్ ఎక్కువ పోతాయి వాటర్ మిలన్ ఇట్లా జ్యూసీ టైప్ ఉండేవి వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ మేడం
ఆరెంజెస్ ఏమంటారు వాటర్ మిలల్ ఇవి తినాలి అనిపిస్తుంది ఇగా
అవును మేడం గ్రేప్స్
అంతే అయిది పంకిన్ ఉంది కదా వైట్ పంకిన్ కూడా జూస్ చేకు నాతో మంచిదండి హెల్ అది పై పొట్టు తీసేసి ఆ గింజల్ తీసేసి లోపల కాయే వరక మిక్సీ పట్టేసి కొంచెం షుగర్ యాడ్ చేసేసి కొంచెం లైట్ గా వాటర్ పోసేసి కొంచము ఏమంటారు చల్లగాఐస్ వేసుకని తగితే అది చాలా మంచిది వైట్ పంప్కిన్
అవును మేడం చాలా మంది అడిన్నారు మేడం ఇంకా నేను ఎప్పుడు అది తాగలేదు కాబట్టి ట్రై చేయలేదు మేడం కొంచెం గ్రీన్ టీ ఎట్లా అంటే పుదీనా నాకు పుదీనా అది చాలా ఇష్టం అండి పుదీనా ఫ్లేవరు ఆ పుదీనాది ఇట్లా మిక్సీ బట్టి ఐస్ క్యూబ్స్ వేసుకోని అళ్ళె ఎంత సాల్ట్ షుగర్ లెమన్ ఇట్లా వెట్టుడుకొని తాగుతాం మేడం అది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు పుదీన ఫ్లేవర్ వల్ల
ఫ్లేవర్ బానే ఉంటదండి అలా కూడా ట్రై చేయొచ్చు
సపోస్ ఫ్రైట్ లా కంటే అది నేచురల్ బాగుంటది మేడం కూల్ డ్రింక్స్ అప్పటికి అప్పుడు ఆనందంచిన తర్వాత అది హెల్త్ కరాబ్ అవుతుంది మేడం పుదీనా అనేది చాలా ఇంపార్టెంట్ మేడం నవేడేస్
అవునండి అవునవును లెమన్ లెమన్ వాటర్ కూడా బాగానే ఉంటాయి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా
ఆ అవును మేడం మీ ఇంట్లో లెమన్ చెట్టు ఉందా మేడం మీకు మరీ
లెమన్ ట్రీ అండి ఉంది ఉంది
ఈ ఇప్పుడు అంతముందు నిమ్మక్కయలు బాగా కాసేది మేడం ఇప్పుడున్న వైరస్ బాగా సోకడం వల్ల నిమ్మక్కయలు ఎక్కువ ఆస్తు మ చెట్లకి ఒకటో రెండో మూడోగాస్త స్తున్నా మేడం చాలా తక్కువ అప్పల్లెక్క గా స్తలేవు
అవునండి అలాగే ఉన్నాయి్ బట్ ఇక మనకంటే ఇ గన్ని కాసిన కూడా పెద్ద చెట్టు అయినా కూడా పది ఇరవై ఉన్న కూడా బానే ఉంటుంది కదా మన వరకు సరిపోతాయి ఇంకా బయట కొన క రాకుండా
ఆ లెమన్ జ్యూస్ కోకోనట్ వాటర్ మా ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంది పచ్చి కొబ్బరి అవి వాటర్ తాగుతాం మేడం
హ్మ్మ్
చాలా బాగాయ్యా కొన్ని న్యాచురల్ మాకు వాటర్ ప్రాబ్లమ్ అట్లాంటి ఏమి మీకు వాటర్ ప్రాబ్లమ్ ఉంటదా మేడం
వండి వాటర్ ప్రాబ్లం అలాంటి ఏము ఉండవు సో మేము కూడా ట్రీస్ బాగానే పెంచుతామండి ముఖ్యంగా సమ్మర్ లో వచ్చేసి మ్యా స్తాయి ఇ లెమన్స్ అనేది కొంచెం తక్కువ అయినా కూడా మాకు సరిపోయేటట్టుగాస్తాయి అండి రోజు ఒక ఫోర్ ఫైవ్ అట్లా రసం తీసేసి చేస్తాను లెమన్ వాటర్
అవును మేడం లెమన్ అనేది న్యాచురల్ లమన్ ర మనము డైలీ లెమన్ వాటర్ తాగితే మి పవర్ సి విటమిన్ వల్ మనకి చ ఎప్పుడు వచ్చే జలుబును కూడా అది తొందరగా రిమూవ్ చేయడానికి అనేది మన ఆంటీబయోటిక్ అలాగా మేడం అది
అ అలాగే అవునండి అట్లాంటివి ఇంటికాడ హోమ్మెర్స్ చేస్తే హెల్త్ కూడా మంచిది మీరు కూడా ట్రై చేయ్యడి మీ దగ్గర నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను
మ్
అవి నేను ట్రై చేస్తానండి హలో
మేము కూడా అంతే గల వాటర్ మిలన్ కూడా జ్యూస్ టైప్ లో తాగచ్చు మేడం జ్యూస్ చేస్త సుకునే చిన్నపిిల్లలు డైరెక్ట్ దాన్ని తీసుకోలేకపోయినా దాన్ని మిక్స్య పడితే అది ఎట్లా వా జ్యూస్ గ్లాస్ నిండా అయితది మేడం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం
అవునండి ఓకే అండి
ఓకే మేడం థ్యాంక్ యూ మేడం
థ్యాంక్ యూ